అన్నారం
ఆ గుడ్ ఈవినింగ్ మేడం, బాగున్నారా?
ఆ బాగున్నాం, మీరు బాగున్నారా?
నా బాగున్నాను మేడం, ఇంకేం చేస్తున్నారు మేడం? ప్రస్తుతానికి చూడండి మనం, టీవీ చూస్తా ఉండే ఇప్పడి వరకి ఇప్పుడే బయటికి ఎళ్ళాను ఇలా, నీతోని కాల్ మాట్లాడుతున్నాను.
ఉహు అంటే ఏ మూవీస్ ఎక్కువ చూస్ స్తారండి మీరు మూవీ ల్సా, సీరియల్సా?
మేడం నేను ఎక్కువ సీరియల్స్ గుడ చూస్తాను. పాకిస్తన్ సీరియల్స్ చూస్తాను. యూట్యూబ్లా, ఉమ్
అర్ధం ఐతాయ మీకు?
ఆ హిందీ ఉంటది మేడమ్, అది ఉత్త నాకి
ఆహ
ఉమ్ ఇంకా మొన్ననే రీసెంట్లీ యూ ట్యూబ్లా జచ్చింది, బ్యాట్ మట్స్ అని అచ్చింది.
ఆ
ఆ హాట్స్టార్ లో ఉన్నది అది బ్యాట్మెంస్ అని, చాలా బాగుంది మేడం అది, వెబ్ సిరీస్ అవును మొత్తం స్టూడెంట్స్, మొత్తం కాలేజ్ స్టోరీ ఉంటది మేడం చాలా బాగుంటది అది, ఇప్పటికి ట్వంటీ సెవెన్ ఎపిసోడ్స్ ఏమో చూశాను.
ఉహు
ఉమ్
ట్వంటీ సెవెనా? ఓకే, వెబ్ సిరీసే అంతుంద? ఉహు, హీరోస్ ఎవరిష్టమండి మీకు?
జీరో సమడం ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఫ్యానా హీరోయిన్ లో
హీరోయిన్లు అంత ఇష్టం లేదు
అవునా అంటే ఓల్డేన్ డేస్ లో ఉంటుండే కదా సౌందర్య స్నేహా గారు అట్లా
ఉం ఫ్రీ గా ఉండు కొంచం
ఉం
రబ ఫ్రీయా ఉన్నా
నా ఏంటండి
శ్రేయ శ్రేయ ఉండే కదా
ఆ శ్రేయ ఉంటుండే స్నేహ ఇది సౌందర్య అంటే ఎక్కువ ఫ్యాన్స్ అండి ఇంకా
ఉం ఆమె తొందారలోనే చనిపోయింది కద పాపం
అవును అంటే చనిపోయినా కూడా ఆమె కొంచెం పద్ధతిగా బిహేవియర్ కొంచెం బాగుంటుండే ఉం
అ
ఇంకా అండి రీసెంట్గా ఏమన్నా మూవీస్ చూసిలా
మేడం రిసెంట్లీ మొన్ననే ఒకటి మూవీ చూసా మొత్తం చూలేదు ఇంకా కంప్లీట్ చేయలేదు
అవునా ఎంటా మూవి
ఉం ఇది ఏంటిది ఏదో ఉన్నది మేడమ్
సడన్ గా గుర్తురావు మొన్న మొన్న చూసినాయి కూడా అవును ఆ అంటే ఎక్కువ హర్రర్ మూవీస్ చూస్తారా కామెడీ చూస్తారా
హారర్ కూడా చేస్తం కామెడీ
ఆ
చూస్తాను మేడం అ కామెడీ కూడాస్తాను
అవునా
ఉం మీరు చూస్తారా మేడమ్
అ ఆ చూస్తామ్ అండి మేము కామెడీ చూస్తాం థ్రిల్లర్ చూస్తాం
ఉం
వెబ్ సిరీస్ అయినా చూస్తాం ఆ వెబ్ సిరీస్ లో ఇవి కొరియన్వి ఉంటాయి కదండి కొరియన్ సిరీస్
ఉమ్
ఉం అవి బాగుంటాయి అవి చూసేవి
ఉహు
ఉం తెల్సా మీకు కొరియన్వి
చూడ్లేదు మనం
ఆహా
ఎక్కడ మ్యామ్ టైమ్ వర్క్ వెళ్ళి వచ్చేంత టైం దొరకది మేబి ఫోన్ బట్టి చూసినప్పుడు కద స ఎక్కువ ఇగ ఎక్కువ అంటే మనం ఇన్స్ట్రాగ్రామే యూజ్ ఎక్కువ అయితది అది
అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ వల్లనే అండి కొరియన్వి ఇవి అన్నీ చూడమ్
ఉమ్
ఆహా అంటే ఇన్స్టాలో స్క్రోల్ చేస్తా అంటే ఒక రీల్ వస్తది అరే ఇదేదో బాగుందంది చూస్తే బాగుంటందని చూస్తాం ఇగ అరెక్ట్ అయిపోయి అట్లనే కంటిన్యూ అయితా ఉ టది అట్లా ఊ బాగా ఈ ఫోన్స్ వల్లనే తెలిసింది గానీ ఫోన్స్ లేకపోతే ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు కదండి ఏం లేకుండా
అవున ఫోన్ వల్లనే చాలా మంది కూడా చెడిపోతున్నారు కొంతమంది ప్రయోజనం కూడా ఉన్నది దీని వల్ల ఊ మా మా అప్పడే జనరేషన్ లో మా జనరేషన్ లో అంత ఏం తెలియకపోయేది ఫోన్ అనేది అంత ఏం వాడకపోయెటలం ఏదన్నా కొంచం తెలిదు ఇప్పు జనరేషన్ అబ్బో విపరీతమైంది ఉంది అప్పుడైనా మనం ఆలోచి చెడు వాళ్ళ మీదనా ఇట్లా ప్రేమలు గీమలుంటారు ఇంట్ల ఇట్లా ఉంటది పరువు పరిష్ట అన్నటన్ని ఆలోచించే వాళ్ళం ఇప్పటి జనరేషన్ అది లేదే లేదు మేడం
ఉ అస్సలు మళ్ళా ఫోన్ ఒక్కటి కాదు ట్యాపు అదేంటిది ట్యాబ్ వాడతారు కదా అది మళ్ళా కంప్యూటరు ల్యాప్టాప్ మళ్ళా వాటితో పాటు హెడ్సెట్
ఊ ఉ
అహ మరి హెడ్స్ చాలా చే మన హెడ్ సెట్ అంటే మన మనం అంటే వైర్ది యూజ్ చేసే వాళ్ళం అది కూడా చాలా రేర్ అది కూడా అసలు
తక్కువ అది కూడా ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ చెవులు నొస్తాయి అన్నట్టు మనం ఎక్కువ ఏదో ఎప్పుడో అలా ఉండేదికి
ఆ ఇప్పుడైతే మొత్తం బర్డ్స్ అండి రెండు వేలు మూడు వేలు మళ్ళ ఐప్యాడ్ అంట పన్నెండు వేలు
ఊ ఊ
అమ్మో ఇంటర్ సధువే ఊ ఇంటర్ చదివే పిల్లగాడ కూడా మొన్ననే ఇంటర్ అయిపోయింది ఆ ఐఫోన్ సిక్స్ జీ ప్రో కొన్నాడండి ఎందుకో ఏమో అది
వాల్యూ లేదు మేడం చెప్తున్నా కదా ఇప్పుడు జనరేషన్ పిల్లలకు అది వాల్యూ లేదు ఫోన్స్ ల్యాప్టాప్ దీనిపైనా ఎలక్ట్రికల్ మీద ఈ వాల్యూ లేదు
అదే మనప్పుడు ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటేనే చాలా ఆలోచించేదండి నిజంగా ఐస్ క్రీమ్ కొనుక్కుందాం అంటేనే ఆలోచించేది
ఏదైనా కొనాలన్నా అరే ఇంటిని చూసి ఆలోచించి నే వాళ్ళం ఇప్పుడు జనరేషన్ ఇంటి గురించి ఆలోచిస్తు నాకు కావాలిది కావాలి లేకుంటే ఒక డాడీకే బెదిరి సునారిప్పడి జనరేషన్ పిలగల్ నాకు కంపల్సరీ కావాలి అది కావాలి ఇది కావాలి ఆ ఇంట్ల ఏమన్నా తినేందుకు తిండి కూడా సరిగ్గా లేకుండా నడుస్తుంది గాని ఆడ వేసే వేషాలకైతే అన్ని కావాలని
ఏమి ఏమి బ్యాగి ప్యాంట్ కావాలి ఏమి బ్రాండెడ్ షూ కావాలి
శుప్ రాద ఉ
చెప్పలేమండి అసలు అరవై డెబ్బై వేలు మనం అప్పుడు ఏదన్నా ఫెస్ ఎవల్ ఒచ్ అంటంటే నార్ నార్మల్ గా ఒక ఫైవ్ హండ్రెడ్ లో ఫ్యామిలీ మొత్తానికి వచ్చేటట్టు తీసుకునేదండి బట్
ఉ మా వొళ్ళు ఇరవై రూపాలు బాకాట గా పది రూపాలు పారి ముప్పైదు బాలు వద్దు డెబై వాపస్ ఇచ్ ఊ అవునా ఇదే పని ఇప్పుడు జనరేషన్ అది లేది లేదు అది అయితే అలా వ షూకే పోతది
షూ కె రెండు వేల పదిహేను వందలు పద్దెనిమిది వందలు అంట అసలు
ఆ ఇరువై రూపాయల్
మళ్ళీ ఎన్ని డేస్ కూడా యూజ్ చేయరాండి ఆ షూ ఎప్పుడో ఒకసారి ఏది ఫెస్టివల్స్ కా లేదంటే మ్యారేజెస్ కా కాలేజ్ ఫంక్షన్ కా అవి మళ్ళా కాలేజ్ ఫెస్ట్ ఫెస్ట్ల ఫెస్ట్లక్ పు పంచా
వాళ్ళకు డైలీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇంకో షూ ఒక డ్రెస్ మీద ఓ షూ ఇలా ఇప్పుడికి ఆరేసాను ఇగ అప్పుడు మా దాంట్లో ఏంది బ్రాండ్ గా తీసుకున్నామంటే ఒకటి టూ హండ్రెడ్ టూ థౌసండ్ పెట్టి కొన్నమంటే అది మళ్ళ ఒక సంవత్సరం వరకు నడిపేట్టొలం
ఆ అవునండి అట్లా ఉండేది ఇప్పుడు అట్లా లేవు
అబ్బో ఇప్పుడు జనరేషన్ చెప్పేటట్టలేదు ఈ జనరేషన్కి
రీల్స్ లో చెప్తాంటారు కదా ఉ ఆ చెప్పండి చెప్పండి
ఇప్పటి జన్ అప్పటి జనరేషన్ మనం ఎరైనా వచ్చినాగానీ చూసి అరే మన పెద్దళ్ళ వస్తారు రా నైటు పోయినైటు తిరిగిన అన్నట్లు ఉండా ఇప్పుటి జనరేషన్ అట్లా ఉండదు ఏహే పెద్దోడు ఆంగ ఆడు మనది మనం ఎవ్వల్ది వాళ్ళే చూసుకుంటున్నారు అంతల నాకేమున్నది అంటున్నారు హ్మ్
అయితే పలకరిచ్చే వాళ్ళు కూడా లేరండి ఫోన్ చూసుకుంటునే ఉంటారు అదే మనప్పుడైతే ఎప్పుడొచ్చిళ్ళు బాబాయ్య పిన్న అనేవాళ్ళం
అలా
అవును వాటర్ ఇచ్చే వాళ్ళం వాళ్ళ కూ ఇప్పుడు వాళ్ళు అడిగినా కూడా ఇయ్యట్లేరు అసలు ఇప్పుడు
ఏదో ఇట్లా పెట్టి అడ పెట్టేసి ముంగట పెట్టేసి పారిపోతున్నరు హ్మ్ ఫోన్లలలో బిజీ అయిపోయారు మొత్తం చేంజ్ అయిపోయింది జనరేషన్స్ హ్మ్
టే చాలండి క్రికెట్ ఆడేది అంటే అమ్మాయిలు మైయినా కూడా అబ్బాయిలు అమ్మాయిలు అందరు కలిసి క్రికెట్ ఆడేది పల్లి ఆడేది కోతు కోమచ్చి నే రంగారయిట చానా గేమ్స్ ఆడేది
హ్మ్ హ్మ్ హ్మ్
ఇప్పుడు ఒక్కరులు కూడా ఆడట్లేదు సమ్మర్ వచ్చిందంటే చాలు ఫ్రీ ఫైరు ఫ్రీ ఫైరు
తో ఫ్రీ ఫైర్ వచ్చింని పబ్జి ఫ్రీ ఫైర్ వచ్చినా కా నుండి మొత్తం చేంజ్ అయిపోయింది
అసలు క్రికెట్ ఆడదామను ఒక్కరు ఆడుతా ఉంటే కూడా చూడలేదాండి ఇంతవరకు పిల్లలైతే
అ
అదే నైంటీస్ వాళ్ళ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ వతాంటే కూడా వదలట్ లేరు
సంతోషం మనం అన్నీ ఇంకా మనమే మనమైనా ఆలోచించే వాళ్ళం పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు అనేనని ఇప్పటి జనరేషన్ అది ఆలోచిస్త లేరు మనం ఆ జనరషన్ లో జస్ టు మన ఫ్రెండ్ అమ్మాయి ఒక అమ్మాయి ఉన్న గాని మాట్లాడంటే ఫ్రెండ్ అయినా గాని అరే మన వొళ్ళు ఎవరైనా వస్తున్నారు అంటే మనం దూరం జరిగి అట్లా పోయేటోళ్ళం సైడ్కి నువ్వు ముంగట పొమ్మ చుట్టాలు వస్తున్నారు నువ్ పో అనేటోళ్ళు మమ్మకే ఇప్పుడు జనరేషన్ ఏ చు చట్టాలు అయితే ఏంది ఎవరైయితే ఏంది నాకేందుకు నువ్ భయపడక నేను ఉన్నా కద అని చెయ్ పట్టుకొని నడుస్తున్నారు ఇప్పుడుతే జనరేషన్
అవునా
పెద్దోడు అన్నట్టు చూస్తానే లేరు
అస్సలు చూడట్లేరు అరే వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు కదా వాళ్ళు చూస్ తేమన్ననుకుంటారు అట్ల అస్సల్ లేరండి వామ్
అం అప్పుడు మన జనరేషన్ లో ఎట్లా అంటే అరే ఫొలానంతరూనక అలా మానే పోయి వేరే టోళ్ళు చెప్పినా మన డాడీ పేరు పోతది అట్లా పోతది ఇట్లా పోతది అని మనం ఆలోచించేవాళ్ళం ఇప్పటి జనరేషన్ ఏ డాడి లేదు ఎవ్వర్ లేదు
హ్మ్ చెప్తే పోయి నేను మా ఇం సోతన్కుంటాండు
ఉఉ ఇంకా మంచిదనుకుంటున్నారదే హ్మ్ చెడిపే వెజ అప్పుడు ఎక్కడ ఏదన్న చెయ్యాలన్నా ఆలోచించేవాళ్ళం లవ్వులు గివ్వులైన నప్పుడు ఇక్కడ తక్కువ ఏదో ఎవ్వరు అది తెలుగు వాళ్ళే తెల్వక పోయే నేను హ్మ్ ఇప్పుడు జనరేషన్ లో యావ చిన్న చిన్న సిక్స్త్ సెవెంత్ లోనే మొదలు పెడుతున్నారు ఇప్పటి జనరేషన్ వాల్లయితే
సిక్స్త్ సెవెన్ అవును అప్పుడంటే మనం ఎట్లా అండి కొంచెం అమ్మాయ్ అబ్బాయ్ కల్ సున్నావు అంటే కలిసి అంటే కలిసే మాట్లాడుకునేవి స్కూల్ కెళ్ళడం గాని గేమ్స్ ఆడ్డం గాని అంటే ప్యూర్ గుండేదండి అప్ ప్పుడు మన్ షులు చెప్పాలంటే హ్మ్
ఏది ఏంటది మొత్తం ప్యూర్ గా ఉండి ఫ్రెండ్షిప్ లాగా తీస్
ఆ ఫ్రెండ్షిప్ లానే ఇప్పటిక్ క్కూడా లేరా చెప్ చెప్పండి మీరుప్పుడు మన ఫ్రెండ్స్ మన అమ్మ నాన్నలయినా కూడా నా పలానాళ్ళు నాతో చదువుకున్నారు పాలనమ్మాయి నాతోటి చదువ్ కుంది పలానా అబ్బాయి న క్లాస్మేట్ ఇట్లా చెప్ మంచిగా చెప్ కుంటారు ఇప్పుడు కూడా మాట్లాడతారండి కదా
నవును
హ్మ్ బాన్నారా అమ్మ మీ అమ్మేట్లుంది మీ నాన్నెట్ లున్నారు అట్లా ఆలోచిస్తారు ఇప్పుడు అట్లా లేదు వామ్మో
ఊ
ఎవర్ ని టచ్ చేద్దాం అన్నా నిప్పులే వాళ్ళసలు
నీకెందుకు నీకేమైతాంది అంటే
మా అమ్మ వాళ్ళకె లేనిది నీకవ్ సరమా
నీకవసరమా ఇల్లు చూస్కోవా ఇదైతే పక్కా ఫస్ట్ చెప్తారు నీది నువ్ చూసుకో నువ్ నాకేం చెప్పేది
అవునండి
ఊ
దార్ణంగా మారి
దారునాల్ దారుణమ మ్మా చూ ఇంకా చూస్తున్నారని ఇంకా ఇంకా చూస్తున్నరని ఇంకా ఎక్కువనే చేస్తున్రు తక్కువయితే చేస్తలేరు అరే పలానోళ్ళు మన ఏరియాలో తిరిగే టోళ్ళు మా ఏరియా వాళ్ళే వాళ్ళు వస్తున్నారని జూసి కూడా ఇంక ఎక్కువ చేస్తున్నారు తక్కువయితే చేస్తలేరు
ఆ లే మరి అది వాళ్ళదొ గొప్ప అన్ కుంటాళ్ళు కావచ్చు
నాకంతే అది గొప్ప అనే అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ తోనీ మాకేంటిది అన్నట్టు
హ్మ్ అదొక స్టేజ్ వచ్చేంత వరకు తెలియదండి ఈ అఫెక్షను ఇదంతా మా అంటే థర్టీ థర్టీ ఇయర్సు థర్ట్ టీ ఫై వరకూ ఉంటది ఆ తర్వాతా బాబోయ్ ఎందుగ్ చేశిండ్రా అనిపిత్.
ఇది ఏంటిదీ ఆ అప్పుడు ఏం ఉండకపో అప్పుడు ఏం లేకపోతే తర్వాత తెలుస్తది. అబ్బా నేను అప్పుడు ఈ అన్నీ చేశి నేను ఆ తప్ తప్పుదారిలా పోయినా ఇప్పుడు తెలుత్తయి ఇగ అప్పుడు.
ఊఊ అదే అండి ఇగా అంటరు గదా అందుకే చెప్. చెప్తే ఇనకపోతే సైలెంట్ గ ఉండాలని ఇంగా.
అవును
ఊ ఊ
ఇప్పుటి జనరేషన్ అలాగే ఉందండి ఇంకేం చేస్తారు. అందువల్లే కొంతమంది కొంత ఇప్పుడూ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నా గాని ఇప్పుడు మంచి వాళ్ళక్ కొంతమంది అమ్మాయిలు ఇస్తలేరు. మంచిగున్న వాళ్ళకి గూడా ఆ ఇప్పుడు ఏమనంటే జాబూ అదీ ఇదీ అని అంటున్నారు ఆ. ఆడు ఎలా చూసుకుంటాడు అది చూస్తలేదు అదే అదే లవ్ చేశీ ఆడుకి ఏమి ఇల్లు ఉండది ఏంముండది. ఫోన్ చేయండి అంటే సైలంట్ ఉంటాన్రు మళ్ళా ఒక నెలా తర్వాత వాళ్ళు కలుస్తున్నారు.
అవునండి నిజమే
హ్ము ఇలా అయిపోయింది ఈ జనరేషన్ మొత్తం ఏదున్నా పైసల్తోనే నం థ్యాంక్ యూ మేడం చాలా బాగా మాట్లాడారు మీరు.
అండి థ్యాంక్యూ